హనరండి
అవునా అండి ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి అప్పలు చేద్దామని చూస్తున్నామాండీ అంతే
అప్పలు చెతారయి అంటే ప ఫెస్టివల్ కి వేసుకుంటారా మేడం
ఆ చేసుకు అంటామండి ఫెస్టివల్ కంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా ఇగ పిల్లలు ఉన్నారు కదా అని అమ్మె చేద్దామని చేస్తున్నమండి
అవునఅండి పండగకి వెళ్ళిరా అండి
ఆ వచ్చినామండి ఇక్కడికి
ప్రతి ఉగాదికెళ్తారా
ఆ ఎళ్తామండి మీరు ఎళ్ళారా అండి
ఆ నేను వెళ్ళలేనండి ఈసారి ఇక్కడే ఉన్నా అండి
అవునండి వెళ్తామండి ఇ ఓ ప్రతి పండగకి వస్తాము మేం మా అమ్మ వాళ్ళ ఇంటికి
అవునా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారండి ఉగాది
ఏముందండి మార్నింగ్ ఇగ మార్నింగ్ లేసి ఇల్లు మొత్తం నీట్గా చు చేసుకొని ఇగ స్నానాలు చేసి దేవుడికి దీపాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పచ్చడి చెసుకొని
హు
బక్షలు చేసుకోవడం ఆ ఏమైనా ఆ అవునండి
మ్ హు పూర్ణలు గిట్ల ఏమన్నా చేస్తర
ఆ పూర్ణాలు కూడా వేసిందండి ఈసారి మా చెల్లె వచ్చి మా చెల్లె చెసింది
భక్ష్యాలు పూర్ణాలు క త్రీ ఫోర్ ఐటెమ్స్ చేసుకుంట్రా
లే ఆ టూ ఐటమ్స్ అండి అంతే
స్ మళ్ళీ పిండి వంటలు కూడా చెస్తారు
పిండి వంటలు ఆ ఇగ వచ్చినాం కదండి పిల్లలు తింటారుగ తీసుకెళ్తారు అని
మ్ హు ఏం చేస్తారండి పిండి వంటలు
ఏం లేదండి గ్యారెలే చెద్దమని చేస్తుందండి అంతే
గ్యారలే ఇద్దామని చెస్తున్నారా
మ్ మీరేం చేసిరండి
మీము ఆ ఆ ఇప్పుడు ఈ ఇయరు పిం అంటే భక్షలు చేసుకున్నాం ఓన్లీ గంతే ఏం చేయలేదండి ఈ గ్యాస్ తోని ప్రాబ్లం వచ్ లిగా
ఆ అవునండి
ఈ వంటకే సరిపోతున్నాయి గ్యాస్ పెద్ద ప్రాబ్లం అయి పింది మాకు
ఆ అవునండి గ్యాస్ ఇల్లరు కాట్లేవ్ అస్సకే చాలా ఇబ్బంది అయి
చాలిబ్బందయి ఇప్పుడు ఉన్న రైస్ పెట్టుకోవడానికి ఈ గ్యాస్ అయితే దాన్ని ఇక కొంచెం పొదుపుగా వాడుకోవాల్సి వస్తది ఇయ్యో అప్పుడప్పుడు ఇంకా పొయ్యి దగ్గర కు పనీచేయాలంటే చేయలేము మళ్ళ అవికా మనకు వా నీళ్ళు వేడి చేసుకోవడానికి స్నానం చేయడానికి వాటర్ పెట్టుకోవడానికి ఇప్పుడున్న పె ఉన్నాం అప్పుడప్పుడు గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం వల్ల
దానికి యూజ అయితదండి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ అయిపోతులే మనం వేడి చేసుకొని చూసుకోవడం కానీ
చల్లయి అయినా చేస్తాం కానీ కొంచెం పిల్లలకు గోరు వెచ్చని అయిన పోయాలి కదా
సెవెన్ ఉండది
మనం అంటే చేస్తా మంగాని పిల్లలు చేయలేరు కదా వాళ్ళం మళ్ళ చల్ల నీళ్లతోని చేస్తే ఇట్లా చెమటకాయలు లాగా అయితాయి ఇప్పుడు
ఆ అవునండి ఇక ఇప్పుడు గ్యాస్ మనం బుక్ చేసి కూడా ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తదట
అవును ఫిఫ్టీన్ డేస్ అయినా ఇంకా వన్ మంత్ కూడా అయినా వస్తలేదు వస్తలేదు మళ్ళీ ఇప్పుడు సిటీలో ఒక గ్యాస్ ఫైవ్ థౌజండ్ అంట మేడం
అవునా మనకి ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ అడుగుతున్నట్టున్నారు మేడం మనం బుక్ చేసినా కూడా లైన్ లో నిలబడి తీసుకోవాల్సి వస్తుంది
హండ్రెడ్ ఆ
ఆ ట్వల్ హండ్రెడ్
అవునా అది కూడా రావట్లేదు మేము బుక్ చేసి ఫోర్ త్రీ ఫోర్ డేస్ అయితుంది ఇంతవరకు గ్యాస్ రాలేదు అక్కడ లైన్ ఉందట ఇక కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తాను మా అత్తమ్మ ఇట్ల ఓటరు అండి మా అమ్మ అంటే సాయంత్రం టైమ్ లో స్నాక్స్ చేత్తది మిర్చిలు గారెలు పునుగులు చేసుకుంటది ఆమె
అవునండి
ఇ గ్యాసెస్ ఇక ఆమెది అయిపోయింది ఇది తీసి పెడతంది ఇక నిన్న ఇక ఇంట్లోకి ఉండదు అనేసి కట్టెల పొంగింది ఏమన్నా తినని ఇంకా పునుగులు
ఉమ్ ఇప్పుడు మన కంటే కొంచెం తక్కువ అండి. సిటీలుండే వాళ్ళకి చాలా ఇబ్బంది. మనమంటే,
ఎట్లా అడ్జెస్ట్ అయినా పాపం కట్. పెద్దగా దొరకవు. అక్కడ చేసుకుందాం అంటే ఏముండవు. పలక్ లో ఉన్నమంటది.
అవునండి. వాళ్ళకి ఎటు పోయినా ఏమి ఉండదసలు.
ఊ ప్రాబ్లం అవుతది. వాళ్ళు సిటీలో ఉండే వాళ్ళు మళ్ళా ఫైవ్ సిక్స్ థౌజండ్ పెట్టి కొనాలంటే పాపం కష్టం.
ఫైవ్ సిక్స్ థౌజండ్ బెట్టి కొనాలంటే వాళ్ళోక్. కోక మంత్ రూమ్ రెంటే సరిపోత్. కే ఫైవ్ సిక్స్ థౌసడ్ అంటే ఇంక మళ్ళి గ్యాస్ గాన.
శీలా.
అవునా మేడం.
ఊ ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల దొరకక పెద్ద పెద్ద హోటల్సే వాళ్ళు బంద్ చేస్.
అవును క్లోజ్ చేస్తరు. అవును, మరి ఏం చేస్తరు మేడం వాళ్ళకు మెయినూ. అదే కదా గ్యాసే కదా అది లేని మాత్రం వాళ్ళెకడ్నుంచి చేచ్. చ్చి పెడతరు. పాపం, ఊ ఇప్పుడు వాళ్ళక్. కైన మనకెం మనకు కూడా అలవాటైన ప్రాణాలై. గ్యాస్ లేకపోతే ఎట్లనా అనిపిస్తది. అసలు.
అవును గ్యాస్ మీద వందటంలో అసలు గ్యాస్ పొయి మీద టీ తాగాలంటే తాగలెం. పొగ దూరినట్టు వాసన తడిపొగ వాసన.
తే అని అన్నం అంటే ఏముంద్.
అట్లా పడేసుకుంటే ఏం కాదు మనం ప్లేట్ పెడతాం కాని నాకు సి. సాయి అక్క ఇక ఏమన్న అంటే అస్. సమ్మాచాలు.
చాయ్ ఇగ అది ఎప్పుడు పొంగుతదా దాంట్లో ఏం పడుతుంది. కదా అర్ధంగాద్ అసల్కి.
డొద్దు టేస్టీ ఉంటాయిలేవు, కొట్ కట్టెల పొయ్యి మీద చేసినాయే గానీ. టే గ్యాస్ తో చాలా అలవాటు. పడ్డం మనం.
అవునండి. పిల్లలు మంచిగ ఆడుకుంటరా అండి బయటికి. కెళ్ళి ఇంట్లోనే ఉంటారా.
ఊ ఆడుకుంటారండి వామ్మో వాళ్ళు అసల ఇంట్లో ఉండరు. ఊరు మొత్తం వాళ్ళదే, తిరిగి వస్తనే ఉంటారండి. ఒక్ సైకిల్ వేసుకొని ఇక తిరిగొస్త్. అనే ఉంటారు.
బాబులా పాపలా మేడం.
ఒక పాప ఒక బాబు గిద్దరు ఇంటి దగ్గర ఉండరండి.
అవును ఒకరి కంటే ఒకరు ఎక్కువ ఉంటారు ఇగ.
ఎక్కువ మళ్ళీ ఫోన్ గురించి కొట్టుకోవడం ఈ స్మార్ట్ ఫోన్ లో వచ్చినా కాంచి ఇది ఒక్క ఇది ఏంది ఇది ఫోన్ గురించే కొట్టుకుంటారండి ఊకే
ఫోన్ గురించి ఇంకా ఏదైనా వస్తువులు ఉంటారుంటారు ఒకేసారి గొడవ అయిపోతే అసలు మనమే షాక్ అయితాం ఇప్పుడు దాక బాగానే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడుప్పుడు ఎందుకు గొడ పెట్టుకుంటారో అర్ధం కాదు అసలుకి
ఫోన్ నాకు కావాలంటే నాకు కావాలని కుట్టుకుంటారండి
అవునండి కొట్టుకోవడం చెప్తే వినకపోవడం ఇగ మనం వెతకాలి వాళ్ళని అసలు ఎటు పోయిరా ఎక్కడ పోయిరా అని.
వెతుక్కోవాలే ఈ ఫోన్ గురించి కొట్టుకోవడమే జరిపోతాంది ఇంట్ల ఇంట్లో ఉన్నే కన్నా అట్లా బయట పోయిందే బెటర్ అనిపితాంది కాని ఈ ఎండ ఎట్లా కొడుతాంది అండి ఈ ఎండకు మళ్ళ ఎట్లా అని మళ్ళా పిలిసి మళ్ళా చేయాల్సి వస్తాంది పోనిలే ప్రస్తుతానికి ఇక్కడ కన్నా ఇంట్లో కూర్చున్న బె వెయ్యి గానీ
అవునా ఇప్పుడు ఎండాకి ఇప్పుడు డిహైడ్రేషన్ అయిపోతారు పిల్లలు కూడా ఎక్కువ బయట తిప్పకుండా మంచిగా కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి.
హ్మ్మ్ హెల్తీ ఫుడ్
న్న తీసుకుంటే కొంచెం బెటర్ మేడం
మొన్న బాయి దగ్గరికి వెళ్లినం కోకోనైట్ అంటే మాకు చెట్టు కొబ్బరికాయలు కాస్ అవి తీస్కుచ్చినం ఇగ
హ్మ్మ్ అట్లా బానే ఉంటేలేండి కొంచెం వా
ఆ వాటర్ మలన్ కోకనట్ వాటర్
తెలుస ఇలా కొంచెం వాళ్ళయి కూడా కొంచం హెల్తీ ఫుడ్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం మంచి గా హెల్తీ గా యాక్టివ్గా ఉన్
యాక్టివ్ ఉంటారు మేడం కానీ తినడం కన్నా ఫ్రూట్స్ గివి తీసుకోవడం ఎక్కువయితాంది కానీ వాటర్ మేడం థర్టీ వచ్చేసి అప్పుడు థర్టీ రూపీస్ ట్వంటీ లే ఇచ్చేది గాని నేను కూడా కేజిల్లేక్కనే తీస్
ఇప్పుడు కేజీ లే ఇంకా మళ్ళీ కొంచెం పెద్దగా ఉన్నాయి అయితే హండ్రెడ్
హండ్రెడు సిక్స్టీ అంటాను కె కేజీ లే కిిస్తారు
ఉ
కేజీ లక వాటికి కూడా డిమాడ్ ఉ న్ పోయింది
ఇపుడేమో ఇప్పుడు ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ గావటి కొంచెం ఎక్కువ ఉంటది గదా ఇంకా మళ్ అది తీసుకున్నా ఒక భయం భయం లోపల ఎట్లు ఉంటందో ఏమో మళ్ళ ఇంత పెట్టి వేసుకుంటే కొన్ని కొన్ని బయటికి మంచిగా ఉంటే మళ్ళీ లోపల మొత్తం కట్ చేసినాక తెల్లగా ఉంటాయి అట్లా తెల్లగా ఉన్నా వాళ్ళు తి నర్ వేస్ట్
వేస్ట్ మల వల్దీనలేక పోతున్నారు
ఆ వును
ఇంకా మేడం పిల్లలకు మీరు ఎప్పుడైనా చేస్తారా వాటర్ మిలన్స్
ఆ తీసుకొస్తాం ఉమ్ కొబ్బరి నీల్ ఇగ కొనుక రావాల్సిందే మేడం మాకేం చెట్లు లేవు
చెట్ లేవ్ ఆ మొన్న ఇప్పుడ్ ఫోర్ డేస్ పిల్లాలకా ల్డేస్ కాను అట్లా బాయ్ దగ్గరికి వెళ్నామ్ బాయ్ దగ్గరికేళ్తే కొన్ని కాంకు ఉన్నారు పిల్లలు కాల్చనామ్ ఇంగ ఇగ తిన్నారు తిన్నాంక కొబ్బరీ ఏ కాయల్ తీసుకొచ్చినగద కోపి చ్చి
ఉమ్ మంచి గ ఉంటది కదా మేడం పొలం దగ్గరికి వెళ్తే మంచిగానీ పిస్తది కొంచెం పీ స్ఫుల్గా
మంచిగానే ఉంటుందండి తోట మాది ఫామస్ తో టా ఆమయిల్ తోట మొత్తం
ఓకే
అదిగా అట్లా ఎప్పుడ ఎప్పుడు వెళ్తాను ఎప్పుడో ఒకసారి హాల్ డే వచ్చినప్పుడు అట్లా వెళ్తాం అనేసి చూద్దామ అని అన్ని మా సారే చూసుకుంటాడు
ఆహా అట్లా వెళ్తే వాళ్ళకి కూడా కొంచెం టైం పాస్ వాళ్ళకి కూడా కొన్ని కొన్ని తెలుస్తాయి మరి మనం ఇంట్లో ఉంచినా కూడా వాళ్ళకి ఏం అంతేంగా దు
మట్ల వస్తాం డాడీ అంటేగామా నేను కూడా వెళ్ళిన ఇక ఇడ్లీ క్ ఆ మేడం
మరి ఇప్పుడు ఎన్ని అంటే ఇట్లా పామాయిలు ఎన్ని ఇయర్స్ పెంచాలి మేడం దాన్ని
ఫస్ట్ ఫోర్ ఇయర్స్ మనం పెంచుకోవాలి
ఓకే
ఫోర్ ఇయర్స్ పెంచాలి పెంచినాక క్రాఫ ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తది
ఆ
మనం వాటిని మా మార్కెట్కి వేయాలి
వాళ్ళే తీసుకుంటారు మేడం మనమే రావాలా
గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తది
ఆ చెట్లు మాత్రం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్త తది
అవును మనకి ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇయర్లీ కూడా టెన్ ట్వంటీ థౌసండ్ పడతాయి ఇతరాంత ఫైవ్ థౌసండ్ స్తారు
ఆహ ఇవ మ ఒక పామాయిలే పెంచవచ్చు దాంట్లో మీగత ఏమి వెయ్యరా ఇంకా
ఏమయ్యరాదు అంటే అందులో మా చిన్న చిన్న పంటలు వేసుకోవచ్చండి అ ఫ చల్లు బర్లు కందులు చిన్ని చిన్నియి వేసుకోవచ్చు కోవచ్చు కాని ఇప్పుడు కొంచెం పెద్దదయింది గా తోట ఇప్పుడు అందులో ఏం వేయడానికి వీలు ఉండదు
ఆహా మళ్ళీ వాళ్ళు దాన్ని ఇట్లా టన్ను లాగా వేసుకుంటారు రామేడం
టన్నులా క్యింటల్ లెక్క ని ఇట్లా ఒకక్క టన్ను రెండు టన్లు అట్లా కూడా అయితాయి అయిన వాళ్ళే మాది ఇప్పుడే స్టార్టింగ్ ఇయర్ కాబట్టి ఒక త్రీ కి త్రీ ఫోర్ కింటాలు తగ్గుతాయి అంతకు మించి ఎన్నాడు
అట్లా వాటికి ఎంత ఉంటంది అట టన్నుకి
టన్నుకి ఇప్పుడు కింట ఎయిటీన్ హండ్రెడ్
ఆహా
కింట ఎయిటీన్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ టన్ను టన్ అంటే పది కింటాలుి కదా మేడం
అవును
అట్లా ఇగా ఇప్పుడు పది క్వింటాళ్లు అంటే పద్దెనిమిది వేలు అన్నట్టే గ టన్నుకు
అవును మేడం
అట్లా
ఓకే మేడం
ఓకే మేడం హలో మేడం ఓకే మేడం
ఆ ఓకే మేడం